చెప్పండి
ఏం చేస్తున్నరండి తిన్నారా
తిన్నావండి ఏం చేయట్లేదు ఇప్పుడే మషాలాల అవి వలుద్దామనీ కూర్చున్నం
వెదర్ ఎలా ఉందండి వాతావరణం హ. హ. హ వేడిగనే ఉందా వర్షాలు ఏమన్నా రావట్లేదా
మాకు వర్షాలు ఏం పడట్లేదండి ఎండలు మాత్రం బాగా కాస్తున్నయి
వర్షాకాలం అన్నట్టే లేదు కదా
లేదు అసలు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి వర్షాకాలం అనడానికి నా
ఇక్కడ మా దగ్గర అయితే నైట్ వర్షం పడుతుంది మార్నింగ్ అంతా ఫుల్ ఎండగాస్తుంది
మాకు ఇక్కడ వర్షం లేదు ఏం లేదు ఒకటే ఎండకొడుతుంది
మళ్ళా నైట్ వర్షం కూడా ఎట్లా అసలుకు ఇంగ మరీ ఓ భయంకరంగా రావట్లే ఒక నాలుగు చినుకులు పడి పడనట్టు ఏదో సాంపు సలినట్టు సల్లి పోతుంది తిన్నారాండి
తిన్నామండి పిల్లలు కూడా తిన్నారు నేను తిన్నాను పిల్లలు ఏం ఆడుకుంటున్నారు నేనేం పని ఏేల్చుకుంటున్నా
హా అనమరి ఆ పని అయిందియండి మకు పాప పడుకుంది ఇప్పుడే పని స్టార్ట్ చేద్దాం అనేసి చూస్తుంది ఇక ఇప్పుడైతే ఒకరే పా ప ఆ పద్దెనిమ్ది నెలలు
మ్ హు బా సతఇచ్చిద్దా
ఆ మామూలు గాదు అస్లకు పిహెచ్డి చేసింది అందులో నా బిడ్డ సతాయింపులా చెప్పింది వినదు తినదు సరిగ్గా
పెద్దమ్మాయి అయితే చిన్నప్పుడు బాగా సతా ఇచ్చేది నన్ను
ఇప్పుడు సైలెంట్ అయింది కదా కొంచెం
ఆ ఇప్పుడు సైలెంటే
అంతే అది కామన్ అది పిల్లలు చిన్నప్పుడు బాగా అలరి చేసేవాళ్ళు అవున
వద్దంటే ఇద్దరు కొట్టుకుంటారు చిన్నమ్మాయినేమోని పెద్ద అమ్మాయి కొట్టి ది నా చేతులో పెద్ద అమ్మాయి దెబ్బల తినిద్ది
మా అమ్మాయి అయితే ఉన్నది ఒక్కతే కాని ఏమల్లరి చేేస్తది ఏదన్నాంటే నన్నే తిరిగి బెదిరిస్తది ఇగ వాళ్ళ నా నాన్న రాగానే నాన్న అమ్మ కొట్టిందని సైగా చేస్ తది మాటలింకా రావు నానా అమ్మ డాడా అంటే కొన్ని కొన్ని పదాలు పలకడం మాత్రమే వస్తది ఏ ఏదేదో ఏదేదో చెప్తది ఆమె భాషలో ఇగ
హ్మ్
ఏం చెప్తున్నావ్ తల్లి అని అంటే ఓ ఓ ఇట్లా పట్ ఆ నడుస్తది ఉరుకుతది ఆ ఊరికినా బలం లేదు కాళ్ళల్లో అంతా తడపాటు తడపాటు ఉరుకుడు ఉరుకుతది
మ్
అద క్లారిటీగా స్పష్టంగా ఉరకదు
ఏం కూర చేసారండి ఈ రోజు మీరు ఏం కూర జేశారు ఈ రోజు మీరు ఎందులో
ఈరోజు నైట్ చిక్కుడుకాయ టమాటా చేసాను వాళ్ళ డాడీ ఉన్నప్పుడు వ ట చేస్తున్న రోజు ఎందుకంటే మార్నింగ్ టైమ్లో ఉన్న చికా చేస్తదనేసి మా వారూ రోజు మార్నింగే వెళ్ళిపోతారు తను తను ఎవన్న టిఫిన్ చేస్ ఎళ్తారు ఇగ లంచ్ జేయరు ఇగ అనేసి ఆ నైటు చికె ఇ టమట చేస్తా ఇప్పుడు వచ్చి తను తిన్నారు నేను మామిడికాయ పచ్చడి ఎసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నాను
మీకు మావిడికాయ పచ్చడి అంటే ఇష్టమా
ఆ చాలా ఇష్టం
బాగా ఇష్టంగా తినేది ఇదేనా
హ్మ్
బాగా ఇష్టంగా తినే పచ్చడి ఇదేనా
ఆ బాగా ఇష్టంగా తినేది ఇదే పచ్చడి ఎక్కువ మళ్ళీ నాన్ వెజ్ చికెన్ పచ్చడి మటన్
హ్ మటన్ కూడా తింటారా
మటను ఫిష్ ఎక్కవతింటాం కాకపోతే పచ్చళ్ళు మాత్రం చికెన్ పచ్చడి పెడతాను చికెన్ ఏప్పుడు తినాలి తినాలి అనిపిస్తే తెప్పించుకొని తింటాను గాని అంత ఇష్టం ఏం ఉండదు చికెన్ మీద
హ్ కట్ట గ క న కద క మీ ఇంకా ఏమి ఇష్టంగా తింటారండి స్వీట్స్ లో
మీ పిల్లలు ఏం చదువుకుంటారండి
పెద్ద పాపేమో ఫస్ట్ క్లాస్ లో వేసాను చిన్న పాపేమో అంగన్వాడీకి వెళ్ళిద్ది
అవునా మరి మా చిన్నపిల్లలే కావచ్చుకదా
పేద్ద పాపకి ఆరో సంవత్సరం చిన్న పాపకేమో మూడో సంవత్సరం
ఏం కర్రీ చేస్తారు ఆ ఇ ఉంటది చిన్నపాప కదా
నేను మీరు టమాటా పచ్చడి చేసానండి సాయంత్రం మళ్ళీ ఎలాగ పలావ్ వండుతాం కదా అనేసీ సి
అవున ఏదొ ఒకటి చేసుకున్నం పిల్లలు ఉన్నప్పుడు తప్పదు ఒకటి రెండు కూరలు రోజుల
ఆ
వాళ్ళకు ఇది నచ్చదు ఆది నచ్చదు అంటారు మరీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది చేసేది మనకు అర్థం కాదు ఇప్పుడు అర్థమతున్నాది మానాకు
ఏంటండి ఏంటండి వినిపించుకోలే కొంచెం చెప్పండి
మనం అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అంటే మన పెళ్ళిళ్ళు కాకముందు అప్పుడు అర్ధం కాదు మనకు ఇప్పుడు మనం అమ్మా ఆయినాం కదా మనకు తెలుత్తంది.
అమ్మ బాధ అమ్మాయిన తర్వాత కాద తెలిసేది
ఇంటి కాడ ఉండి ఏం చెత్తన్నవు అ అది ఇది అన్నయి అన్ని ఇప్పుడు తేలుత్తాయి ఇగ
అంతే మనం పెళ్ళిన తర్వాత మనకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మ కష్ట
హ్ మా నాన్నయితే నన్నయి మరీ చికగు చెత్త పంది మా అమ్మ తో టి చెప్తుంటే మా నాన్నపక్క నుండి ఇప్పుడు వెళ్తాందా ఇగా అర్ధంమయితందా నువ్వు చిన్నప్పుడు అంతకంట్టే ఎక్కువ చేసినవు ఆళ్ళరి ఐనా నిన్ను కొ ట్టినామా మేము నువ్వ ఎందూకు కోడుత్తన్నావ్ పాపను అనీ అంటాడు నీకు కొట్టాన్న నా బెదిరిస్తాన్న అంటె మిమ్మల్లి ఆయంత కూడా మేము కొట్టకుండా పెంచినాం మరి ఆ నే నువ్వు అంత కంటే ఎక్కవ చేసినవు నేను ఏదన్న చాడి లు ఆ ఇగ నువ్వు అంత ఎక్కువ జేసినవ్ లే అని మా డాడీ
మరి అంతేగా మేం మేం చేసినవన్నా తక్కువ ఉంటే
అదే కదా
వాళ్ళ కకన్నా డబల్ చేస్తున్నామంటా మేము వాళ్ళే నెయ్యమంటున్నారు
అదే కదా ఇంకా వాళ్ళనేయమని అంటారు మా డాడీ కూడ అంతే ఇంకా నీ బిడ్డ మంచిది ఏ కనంగానే చప్పద ఉంటుంది నువ్వు ఎంత బెదిరించినా నువ్వు వినకపోయేవి అదిగి నం వెరీ ఎట్టా తట్టుకున్నాక బాబు ఇద్దరు ముగ్గురిని మళ్ళీ అప్పుడు వెంట వెంటనే కానే వాళ్ళు మళ్ళ అక్కడ ఫోన్లు ఉండకపోయేది ఏం ఉండకపోయేది మళ్ళా
అప్పట్లో ఏదో ఏది ఇచ్చినా ప్రశ్ సన్నగా కూర్చుని ఆడుకోవడమో తినడమో చేస్తా
మనం పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఎవరన్నా ఇంటికి వెల్లేటోళ్ళమ చెప్పు ఇప్పుడు పిల్లలు కొంచెం వయసు అంటే ఊహ తెలివంగానే అ మాకు తెలుసులే అనేది ఉ నువ్వు ఇప్పుడు అంటుంలు
మా పెద్దమ్మాయికి ఏమన్నా చెప్పి నాకు తెలుసులే నువ్వు చేసుకు నీ పని అంటది
ఆ అదే అప్పుడు పలానోళ్ళ పాప మన ఇంట్లో ఉందని ఊరంతా తెలిసేది ఆ వాళ ఇద్దరు దోస్తులు కదా వాళ్ళ ఇద్దరు ఒక కడకూర్చొని చదువుకుంటారు ఇటు వెయ్యిందని అంటే ఫలానోల్ల ఇంటికే పోయింది మీ అమ్మాయి అడ రాసుకుంటారు అని జేప్ ఇప్పుడు ఇట్ల ఇలా పక్కింట ఇంటి ముందు కూడా పోయిన చూడలేదని చెప్తారు
ఆ
ఈ పిల్ల ఎటు పోయిందో కూడా తెలువది
చాలా జరుగుతున్నాయి అలా
మొన్న ఇడ ఒక పాప జాయిన్ చేసారు మాకైతే నిజంగా అసలుకు మా పాప అయితే అసలుకు ఎంత భయం వేసిందో నిజంగా దేవుడు అనేటోడు ఉండాలి చిన్న పాపను ఇట్లా హాస్పిటల్ లో వాళ్ళు ఆ చూపించుకున్నారు బయట పుట్పాత్ మీద పడుకున్నారు కొంచెం రూమ్ లేకనో ఏమో తెలీదు అయితే ఎవరో పాపం వాళ్ళు కూడా మంచి ఉద్దేశంగా తీసుకువోయెళ్లు సాదుకోవడానికి కాని కానీ అ తీసుకుపోయే విధానం అది కాదు అడిగే విధానం అది కాదు ఆ అయితే వీళ్ళ ఏం చేసిరు ఫుట్పాత్ మీద పడుకుంటే పాపం మధ్యలా పడుకున్న దాన్ని ఎత్తుకొని పోతున్నారు
ఉ
మళ్ళా తెల్లారి దొరికిల్లులే కని వాళ్ళ ఏవుర్ ఉద్దేశంగా తీస్కపోయినా పేరెంట్స్ అడిగి తీసుకోవాల్సిందీ
మరి అంతేగా మరి మంచికి తీసుకెళ్ళిన చెడుకి చెడుకి తీసుకెళ్తే చెప్పారనుకోండి మంచిగా తీసుకెళ్లారు మంచిగా చెప్పి తీసుకెళ్తే
తీసుకెళ్లాలి ఆ వాళ్ళకు కూడా వాళ్ళు పేదోళ్ళు అయితే ఎంతో అంత అడిగి తీసుకుంటారు ఎందుకని అంటే ఇక నా బిడ్డ మంచిగా బతుకుతాది గాదా అని వాళ్ళకి ఇయ్యడం ఇష్టం లేకుండా కూడా ఇస్తారులే కాని చెప్పి తీసుకెళ్ళాలి ఇగా నేను భయం ఏస్తుంది ఇగ మళ్ళ మా పాప ఏం జేస్తది ఏటన్నా వెళతే మాత్రం పక్కన ఎవరన్నా చుచ్చు బుచ్చు అని అన్నారన్ కో ఖతం వాళ్ళ మీద నే కూసుంటాది నా బిడ్డ
హు
నాకు అది భయం అసలుకు
జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఏం చేస్తాం ఇప్పుడు పరిస్థితులు బాలేవు
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లేదు
ఒక్కొక్కసారి పక్కింట్టోళ్ళను కూడా నమ్మడానికి లేదు
ఆ
వాళ్ళు కూడా పిల్లల్ని చేస్తాము ఆ చూస్తాము చూస్తాము అని అంటారు నేను ఆయన నమ్మను నేను ఎంత పనున్న ఐదు నిమిషాలల్ల మూడు సార్లు పోయి చూసి ఒత్తనే ఉంటా ఆ మూడు నిమిషాలలో వాళ్ళ
ఆడుకుంటున్నా కూడా ఒకటికి నాలుగు సార్లు వచ్చి చూసుకొని వెళ్ళి పని చేసుకుంటుంటా
ఉ నేను అందుకనే డోర్లేస్త ఆ సరేనండి